ఆ ఇనబడ్తుందండి అన్ని ఇనబడ్తుందా మీకు
ఆ ఇన్పిస్తుందండి బావున్నారా అండి మీరు? ఆ బావున్నామండి మీరెలా ఉన్నారు? కె ఒక్కే ఏం చేస్తున్నారండి ఏం చేస్ స్తున్నారండి?
ఏం లేదండీ భోజనం అయిందా
ఆ అయిందండి మీదెలా మీదయ్యింద
ఆ అయిందండి. మీరు పల్లెటూర్లో ఉండడానిక్ ఇష్టపడ్తరా పట్టణాల్లో ఉండడానిక్ ఇష్ట పడ్తరా అండి
నేనొచ్చేసే పల్లెటూర్లో ఉండడానికి ఇష్టమండి ఎలా అయినా ఆ మేమ్ ఒచ్ చేసి చిన్నప్పుడ్ నుంచి పల్లెల్లోనే ఉండేదండి ఇప్పుడు సిటీకొ చ్చమ్ము బస్ ఆ ఎక్కడైనా మన సంతూరు మనకిష్టం గదా అండి పల్లె అక్కడ అన్నీ పచ్చని పొలాలు ఆ అక్కడ అందరూ మాట్లాడ్ తరు ఇక్కడ సిటీల్లో ఎవరు మాట్లాడరు పక్క మన ఇంట్లో ఏం జరిగింద చు చూడర్ గధండి మనం గూడ ఆ ఆ ఇక్కడ సిటీలో ఏమైనా జరిగిందంటే పక్కింటి వాళ్ళు గుడ రారండి.
అవునవునండి అదైతే కరెక్టన్ ఈ పట్టణాల్లో ఉంటేనే అదే ప్రాబ్లెమ్ అండి. మనం పట్టణాల్లో ఉంటే మనకు సేఫ్టీ అనేది తక్కువ ఉంటుందండి
అవునండి
అవునండి ఇపుడు పల్లటూర్ని చూస్నంత వరకు మనకి ఒక చిన్న ప్రాబ్లెమ్ జరిగినా ఊరంతా వచ్చేస్తారండి అలా గాదని మనం ఇక్కడ మనం పట్టణాలో ఉంటే మనకి ఏందనా జరిగినా పక్కనింటి వాళ్ళకి గాన్ తెలిదండి ఆ విధంగా ఉంటుందండి అది గాదని మనం పల్లెటూర్ని పట్టణాన్ని పోల్చినప్పుడు మనకి ఎక్కువ పల్లెటూర్నే ఎకు బ ఇష్టపడతామండి ఎందుకంటే ఇప్పుడు పట్టణాలు అనేవి మనకి ఎక్కువ సౌండ్ సౌండ్ పొల్యూషన్ ఉంటది ఎయిర్ పొల్యూషన్ ఉంటది మళ్ళీ వచ్చేసి ట్రాఫిక్లు మళ్ళీ ఇక్కడ ఖర్చులేక్కువ
ఖర్చుల అయ్యో ఇక్కడ ఏం కొన ఒక వస్తువు కొనలేమనండి మన ఊర్లో అయితే మన మనకన్ని మన పొలాల్లోవె దొరుకుతాయి మనం ఏం ఎక్కువ కొర ఒక కారమైన ఉప్పయిన బళ్ళు పప్పులు అన్ని అందులో మన పొలల్లోనే దొరుకుతాయి గదండి ఇక్కడ ఖర్చులు ఎక్కువండి ఇక్కడ ట్ర బయటికి ఎక్కడికైనా పో
ఆర్టిఫిషియల్ గా ఎక్కువ ఉంటదండి మొత్తము దాని వల్ల మనకి హెల్త్ ఇష్యూ స్ గానీ తొందరగా వస్తాయంండి అయితే పల్లెటూర్ లో వాళ్ళు ఇప్పుడు పట్టణ వాళ్ళతో పోలుస్తే మనకి పల్లెటూర్ల వాళ్ళే చాలా స్ట్రాంగ్ గా ఉంటారండి ఎందుకంటే వాళ్ళు హెల్త్ హెల్తీ ఫుడ్ అదంతా తింట తింటారు గదండి
ఆ వాళ్ళు డైలీ పొలానికి ఎళ్తారు పని జేస్తారు ఇక్కడ ప పట్టణాల్లో ఉండే వాళ్ళు ఏదైనా వ ఆఫీస్ కేళ్తా ఉంటారు ఒకే ప్లేస్ లో గుచ్చుంటారు
అవునవునండి అవునండి అయినే వాళ్ళు ఎంత హెల్తీ ఫుడ్ అను తీసుకుం టున్నారు అనుకుంటారండి అంతేగాని కానీ అది హెల్తీ ఫుడ్ కాదండి అంతా రసాయనాలతో ముడిపడి ఉండేది
ఆ మన పల్లెల్లో అయితే ఆ సద్ద రొట్టలు ముద్ద నాటుకోడి పులుసు ఆ ఒ మంచి పండి వంటలు అక్ ఆకురలు అన్ని తింటాం గదండి
అవునండి దాని వల్ల మన హెల్త్ చాలా బాగుంటుందండి అలాగాదనీ పల్లెటూలో ఇవన్నీ ఎక్కువ దొరుకుతాయండి మనమే పండించుకో
ఊమ్ ఇక్కడ ఏంది పొద్దున్న అయితే ఆ పాస్ ది ఏందో పాస్తానంటారు సా అవి ఇవి అంటారు మాగీ అంటారు తినేస్తారు మళ్ళీ ఆ నైట్ అయితే ఇవి శాండ్విచ్
అవునండి పట్టణాల్లో ఉంటేనే ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువ ఉంటాయి గదండి ఇక్కడ
ఆ
దానివల్ల ఎక్కువ అందరు అదే ఇష్టపడతారండి అవి ఇవి కెమికల్స్ అవన్నీ ఎసి చేస్తారండి కానీ రుచి రుచి అనేది మంచిగా ఉంటుంది గనీ దాని వల్ల ఎఫెక్ట్ మనం చానా ఎక్కువ అవుతమండీ అనారోగ్యపాల అవుతాం గదండి
ఇవి బర్గర్ పిజ్జా కె ఫ్ సి అవన్నీ తింటే లావ్ అయిపోయే హార్ట్
అవునండి ఈ కాలంలో తొందరగా హార్ట్ అటాక్లు వస్తున్నాయండి తక్కువ చిన్న ఏజ్ లోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయండి అది ఎందుకు అర్థం గవట్లేదు మనిషి ఎక్కువ ప్రెషర్ తీసుకు
హ ఇ ఇవ ఇవ క్స్ కంపెనీలో విచ్చే ప్రెజర్స్ క్కి హా మన పల్లెల్లో అయితే అలా కాదు గదండి
పల్లెల్లో మనం ఏదో ఒక పని చేస్కూంటూ బతికేచ్చండి
హా ఇక్కడ టైమ్ టు టైమ్ ఫుడ్ ఉండదు సరింగా చేస్కోరు కానీ చె టైం వీళ్ళు చే అ విల్ లకి చేస్కునేంత చేస్కోరండి ఏదో బయట ఆర్డర్ పె ట్టేస్తారు స్విగ్గి జెమాటో
అదే పల్లెటూర్లో అయితే ఇట్లా ఆర్డర్ పెట్టేకుండదు గదండి మనమే తీస్కోలే కాట్టి మనకి వేరే ఆప్షన్ లేకున్నప్పుడు ఇంగ మనమే చేస్కుంటాం
హు వీళ్ళు ఏదో టూ వో క్లాక్ తినేది త్రీ వో క్లాక్ అలా తినే ది మళ్ళీ అలా చేస్తారు కదండి మన సైడ్ అలా గాదు గదా టైమ్ టూ టైమ్ మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ తింటాము బా పనిజేసేస్తాము సాయంత్రం వరకు ఇండ్ ఇన్ ఇంట్లో వాళ్ళంతా సా నైటైతేనే ఒకే చోట కూర్చోంతింటాం
అవునండి పల్లెటూర్లో వచ్చింది అదే అడ్వాంటేజ్ అండి ఇప్పుడు మనం పల్లెటూర్లో ఉంటే సాయంత్రమైతే చాలు అందరూ పిల్లలంతా అల్లరి జేస్కుంటూ ఆ ఒకల్కి అందరు కల్పి ఒక గేమ్ అందరు కల్పీ గేమ్స్ ఆడుకుంటుండే ఇ అందరి దగ్గర మంచిగా మాట్లాడ్కుంటుండేది అందరు కల్సిమెల్సి అనేది ఉంటారండి పల్లెటూర్లోచ్చేసి అదే పట్టణాల్లో అస్సలు ఆ బై ట్కి పోయ్న సరే అసలు ఒకరి మోకాలు ఒకరు టు
హు ఆ ఇక్కడ అట్లగాదు ఏ అంతా ఈళ్ళ సిటీలో ఆడైతే పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు సో నైటైతే అయిపాయె తినేసందరూ ఒక చోటుకొచ్చేసి ఆహ్ ముచ్చట్లు పెట్టి అది ఇలా ఇది ఎలాగాని మాట్లాడేసి ఎంత బాగో అందరు ఒకే చోట పనుకుంటాం ఇలా సిటీల్లో అట్లా కాదు గదండి ఒకోరొకో ఫ్యామ్లీలు ఒకోరొకో చోటది ఓసారి తిం
ఎవరి పని వాళ్ళదే ఉంటాదండి సిటీలో అయితే సిటీలో మ్యాక్సిమం ఎక్కువ స్వార్థంగా ఉంటారండి ఎవరు పని వాళ్ళు చూస్కుంటారు అంతేగాని ఒకర్ది పట్టించ్కోరు ఎందుకంటే అది కూడా కరెక్ట్ అండి ఎందుకంటే ఇక్కడ మనకి సేఫ్టీ అనేది తక్కువుంటది గదండి
ఉహు ఎందుకంటే సంపాదనెక్కడ ఎక్ కోస్తాడనేసి సిటీల్లోకి రావడం అండి
అవునండి మనం పట్టణాల్కి రావడానిక్కారణం వచ్చేసి సంపాదననే డబ్బులు డబ్బులు కోసమే మనము పల్లె పల్లె నుంచి ఇక్కడ ప ట్టనాన్కి వలస వస్తామండి అంతేగాని మిగతా విష్యాల్తో పోలిస్తే మనం ఎక్కువ పల్లెటూర్లో ఉండడానికి ఇష్టపడ్తామండి
ఆ అక్కడే మేలండి పచ్చని పొలాలూ పక్షులూ జంతువులు ఆ చల్లటి వాతావర్ణమూ ఈ ఇక్కడేందుంటుందండి అంత పొల్యూషన్ స్మెల్ ఆ కలుషిత వాతావర్ణాలు
మనం ఇంకా కొంచెం ఎదగాలంటే ఇంగా పట్టణాల్లో ఉంటేనే ఎదుగుతాం కదండి ఒక డబ్బు పరంగా కానీ బిజి నెస్ పరంగా కానీ
ఉమ్ ఎందుకంటే ఆప వ్యాపారాలు అంతా పట్నాల్లోనే జరుగు
అవును పల్లెటూల్లే ఏమన్నా మనం ప్రశాంతత కోసం త్తం పల్లెటూళ్లోండొచ్చండి కానీ మనం మనం ఎదగాలంటే పల్లెటూర్లో ఉంటే కాదు కదండి
అవునండి అందుకే అంతా ఆ పల్లెటూర్లు నుంచి సిటీలకు వచ్చేస్తున్నారు
అవునవునండి ఎక్కువ మంది ఇట్లా పల్లెటూరు నుంచి పట్టణానికి రావడానికి కారణం మీ పనులే అండి మనకు వర్క్ లేకపోవడం వలనే దీని వల్ల చనా మంది అక్కడ నుంచి ఇక్
ఈ ఈ మధ్య అన్ని మిషన్స్ వచ్చేసాయి పొలాల పనులకు అప్పుడంతా మాగాని కోసేవి అయినా లేకపోతే ట్రాక్టర్లు మందులు కొట్టె పలు అవన్నీ ఏమి ఉండలేదు కదండి అప్పుడు పనులు ఎక్కువ ఉండేవి ఇప్పుడు ఏం పనిలేదు అన్ని ఇప్పుడు ఒకస ఒక రోజు వెళ్తే అన్ని పని అయిపోతుంది
ఇప్పుడ అంతా మొత్తం ఆర్టిఫిషియల్ గాని దాన్ని ఏమంటారుంటడి మొత్తం మిషన్స్ మిషన్సే అంత మొత్తం కంప్లీట్ చేస్తానండి అప్పటి కాలంలో అయితే మనం ఓ పొలం పనికి ఎంత మంది వెళ్ళేవారండి వాళ్ళకి వాళ్ళని డైలీ పిలుచుకొని పిలుచుకని వచ్చే వాళ్ళు కొంతమంది పిలుచుకని వచ్చి మళ్ళీ అక్కడ పోయినాక వాళ్ళకి స సపరేట్ గా టీ ఇవ్వడం అది ఇవ్వడం ఇం పోటి చాలా జరిగేవండి పల్లె లో అదే ఇప్పుడైతే మొత్తం మనకి కొంచెం అప్డేట్ అయింది కదండి మొత్తం ప్రపంచం అనేది
అవునండి చిన్నప్పుడు మేమైతే నాకు నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు మాగాన్లు అంతా కూ కూలొల్లు పెట్టి కోసి కోపించేవాళ్ళమండి ఎద్దు బండిలు కట్టుకోపోయి అంత కూళ్లంతా ఎక్కించుకొని అంతా కోపి అది ఎటా ఇది ఎద్దులతో తొక్కించి అది మళ్ళీ వత్తు ఏమంటారు దుమ్ంతా ఎత్తి గాలికి ఆ వడ్లని క్లీన్ చేసేవాళ్ళం అండి అప్పుడు
అవునవునండి అప్పటి కాలంలో పనులు అనేవి చనా డిఫరెంట్ గా ఉండేవండి ఈ కాలంలో వచ్చేసి మొత్తం మెషినల్ ఆ పనులు మొత్తం
ఇప్పుడు ఏమండి ఒక రోజు వెళ్తే ప ఒక టూ అవర్స్ లో మన పొలాల్లో వడ్లన్నీ ఇంటికి వచ్చేస్తాయి
అవునవునండి అది అంటే తొందరగా మనం ఇంకా ఒక పని అనేది తొందరగా సాల్వ్ అవుతుందండి అది ఇ అప్డేట్ వల్ల ఇది అక్కడ జరుగుతుందండి అది కూడా మంచి మంచిదే కాదండి మనకి
అవునండి మ బ బట్ పనులు అలా తక్కువ అయిపోవడం వల్ల సిటీ లోకి వచ్చేస్తున్నారు కదా
అవుననండి చాలా మంది దాని వల్లనే సిటీలోకి వచ్చేసి ఇకా వేరే పనులు అవన్నీ చూస్త కుంటున్నారండి
ఆ వేరే కంపెనీ
అంతేగాని లేకుంటే అందరు ఎక్కువ ఇష్టపడతారండి పల్లెటూరులో ఉండటానికి ఈ పట్టణాల్లో అంతగా అంటే సేఫ్టీ అనేది చాలా ముఖ్యమండి మనిషి అన్నాక ఆ సేఫ్టీ వల్లనే చాలామంది చాలా మంది ఇంకా భయపడుతుంటారండి ఇక పట్టణాల్లో బతకాల అంటే భయపడకుండా బతకాలి
అవునండి పట్టణాల్లో అంతా సెల్ఫీ షూ యూస్ అండ్ త్రో మనం మాట్లాడిస్తే వాళ్ళు మాట్లాడతారు లేకపోతే పోతే మాట్లాడరు హాయ్ హాయ్ అంటే హాయ్ అంటారు మన పల్లెలో ఒక రోజు మాట్లాడిస్తే అయిపోయా నెక్స్ట్ టైం మనం చూసిన వెంటే అవుతారండి మాట్ మాట్లాడతారు ఇలా పల్లల్లో కాదు కదండి మీకు పట్నం అంటే ఇష్టమ అండి పల్లె అంటే ఇష్ట అండి
నాకైతే పల్లె అంటేనే ఇష్టం అండి నిన్ విలేజ్ కి ఎక్కువ ప్రిఫర్ జేస్త తాండే
అవునా అండి సరేనండి ధన్యవాదాలండి ఇంతసేపు మాట్లాడిందనుకు
ఆ అద్ మీకూడా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటానండి